హలో గుడ్ ఆఫ్టర్నూన్ మ్యా లో
గుడ్ ఆఫ్టర్నూన్ మేడం
బాగున్నార అండి
బాగున్నావండి మీరు బాగున్నారాండి
ఆ బాగున్నాయండి అన్నం తిన్నారా అండి
తిన్నమండి
ఏం కర్రీ అండి
బెండకాయ కర్రీ అండి
అవునా మీ క్వాలిఫికేషన్ ఏంటి మేడం హలో
బీఎస్సీ బీఈడీ మేడం
ఓహో ఇంకా మీ హాబీస్ ఏంటి మేడం
హోబిస్ ఆ
అ అ మీ హోబిస్
వాచింగ్ టీవీ
ఆహా
రీడింగ్ బుక్స్
ఓకే ఓకే ఎలాంటి బుక్స్ చదువుతారండి మీరు
స్టోరీస్
హా హా స్టోరీస్ స్టోరీస్ అంటే హరర్ స్టోరీస్ ఇష్టమా మీకు
ఎస్ అండి
డయ్యంని ఎప్పుడైనా చూసారా మేడం
చూషా అండీ నిన్న లైవ్ లో చూషం
అవునా మేడం
అవునండి
ఏమన్నది దయ్యం
ఏమన్నదంటే
ఆ
ఎలా ఉన్నారు అని అడుగుతుందండి
అవునా ఎలా వుంది మేడం టైయి దయ్యం తెల్ల చీర కట్టుకోని ఉందా నల్ల చిర కట్టుకొని ఉందా మేడం
వైట్ సారీ గట్టుకొని
ఆ నవ్వకండి మేడం కొ చెప్పు మాట్లాడండి మేడం
అండే వైట్ సారీ కట్టుకుంటదండి హెయిర్ లీవ్ జేస్ అది
ఆహా అంటే దయ్యం అట్లనే ఉంటదా అండి కంపల్సరీ
అవునండి నైట్ మీ కళలకు కూడా వస్ వస్తది కావచ్చండి స్టోరీస్ చదవండి.
అమ్మోనా నాకు భయం మండి అస్ సలు దయ్యం అంటేనే ఇప్పుడు మీరు అంటా ఉంటేనే, నాకు మస్త్ భయమయితుంది. మీరు అస్ ల్ దాన్ని ఎలా చూసారు ఎలా ఫేస్ చేసారు ఆ దయ్యామ్ ని ఉ ఇంకా మేడం మీ మీకు అవునా మీకు కుకింగ్ చేయడం వచ్చా మేడం వంటలు చేస్తారా మీరు
వస్తదండి చికెన్ కర్రీ బాగా చేస్తా. మటన్, చికెన్.
అవునా చికెన్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారా అండి. ఒకసారి
ఇస్తాం చెప్తామండి
చెప్పండి మేడం
మీ హాబీస్ ఏంటి మేడం
నా హాబీస్ ఏం లేదండి. నాకోక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఖాళీ టైం ఉన్నప్పుడు నేను వాళ్ళిద్దరికే ఫోన్ చేసి మాట్లాడుతా ఉంటాను మేడం.
అవునా అండి
త హాబీస్ సండే ఇగా వాల్లిద్దరితో పో వాళ్ళిద్దరితో మాట్లాడడమే నాకొక పెద్ద హాబీ అండి.
అవునా అండి మ పెన్సెకదాండి
హూ నాకూ ఎలాంటి హ్యాపీనెస్ ఉన్నా, బాధ ఉన్నా, ఏమున్నా గానీ, వాళ్ళిద్దరికే షేర్ చేసుకుంటానండి నేను. మేం త్రీ మెంబర్సస్ అస్ అసలు ఒక వండర్ అండి అసలు
ఊ అవునా అండి.
అదే అదే ఆ చికెన్ అవునండి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండిగా ఇంకా మా బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఇంకొత్తమ్మ కూడా జాయిన్ అయిందండి నాకు
అవునాండి
ఊ
హు హు
ఫోర్ మెంబర్స్ ఇగ బెస్టిస్ అండి చాలా
మీకొచ్చా అండి కుకింగోచ్చా
నేను ప్రతి ఒక్క కుకింగ్ చేస్తానండి
ఊం చికెన్ కరీజ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తారండి?
ఆ చికెన్ ఫస్ట్ మనము చికెన్ తెచ్చుకుంటాం కదా బజార్ నుంచి దాన్ని మంచిగా ఫస్ట్ ఆ ఈ నీటీగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతికి అంటే మా ఇం లో ప్రిపేర్ చేసే స్టైల్ చెప్తున్నా చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లో ప్రిపేర్ చేస్తారు
ఉమ్ సాల్ట్ పసుపేసీ కడుగు
అదే అండి అదే చె అదే చెబుతున్నానండి ఫస్ట్ వినండీ కొంచం బొయా సాల్ట్ పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లెసి కొని దాంట్లో గార్లిక్ పేస్ట్ ఆ ఏమంటారు సాల్ట్ మేమ్ మో దానికి అన్ని క్ కారము ఉప్పు పసు పో అన్నిీ పట్టిస్తాం ఆ చికెన్ కి కావాలంటే పెరుగు కూడా పెరుగుతో పెరుగు కూడా ఎస్తామండి మేము మాక్సిమమ్ ఆ పెరిగె గ్రేవికు గ్రేవి కావాలంటే పెరుగేసుకోవచ్చు గ్రేవీ వద్దనుకుంటే వితౌట్ పెరుగు తోటి ఆ ప్రిపేర్ చేస్తాం తర్వాతకి మంచిగా ఆనియన్స్ అన్నిీ సన్నగా కోసి ఆ ఆయిలే ఆయిల్ పెట్టుకొని ఒక ఒక పెన్నంలో ఏ ఆయిల్ మం చిగా వే డైన తర్వాత ఈ ఉల్లిగడ్డ వేసి మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చే ఫ్రై చే ఉన్న తర్వాతకి ఆ ఈ చికెన్ ఉంటది కదా పట్టించిన చికెన్ అన్ని మసాలాలు పెట్టిన చి ఓకే నా అందులో వేసి ఆయిల్ లో ఆనిన్స్ ఫ్రై నంక మంచిగా కలుపుకుంటూ కలుపుకుంటూ అంతా ప్రిపేర్ అయ్తది దాంట్లో కొత్తిమీర ఆప్ పుదీనా పచ్చిమిర్చి ఏది కావాలంటే అది గరం మసాలా చికెన్ మసాలా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి
అంటే రెండు మసాలాలు వేస్తారా అండి గరం మసాలా చిక్ చికెన్ మసాల్
అంటే ఇష్టం అండి ఇక తినే వాళ్ళ ఆ ఆ ఏమంటారు నాలుకనీ బట్టి ఉంటది కొంతమంది స్పైసీ తింటారు కొంతమంది వితౌట్ స్పైసీ తింటారు కదా అలా ఇలా గ్రీన్ చిక్ చికెన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి గ్రీన్ చికెన్ ఏ ఎంటంటే చికెన్ కడిగి మంచిగా పెట్టుకున్న తర్వాతకి అందులో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్మీర పుదీనా పచ్చిమిర్చి లవ ఎన్ ఏమంటారు ఇంగ్ దాల్చిన చక్క అంటె తెలుసా మీకు
ఆ తెలుసా అండి గ్రీన్ చికెన్ అంటార
ఆఅ ఆ గ్రీన్ చికెన్ అది లవంగాలు అన్ని వేసి మంచిగా ఏమంటారు పేస్ట్ చేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాతకి ఒక రెండు ఆనియన్స్ కోసుకొని ఫ్రై చేసుకొని మనం మిక్ మిక్సి చేసుకున్న పేస్ట్ అందులో వేసి అది కూడా మంచిగా దాంతో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాతకి చికెన్ కి మనం ఫస్ట్ గానే కొంచ్ గ అల్లంవెల్లుల్లి పేస్ట్ ఉప్పు కలిపి పెట్టాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వా త ఈ చికెన్ అందులో వేసి కలపాలండీ అది చపాతీలో తింటే ఉంటది కదా మేడం అసలుబ్బబ్బబ్బబ్బా
సూపరుంటది మేడం అసలది మీరు మీరు మీర ఎట్లా వండుతారండి చికెన్ కర్రీ ఎందుకు మీరు ఓన్లీ తినడమేనా అండి
తినడమే అండి ఫ్రెండ్స్ తీసుకొస్తే తినడమే
అవునా
వెళ్ళలేదండి మా మమ్మీ ప్రిపేర్ చేస్తది
మరి మీకు ఎట్లాండి మీ మమ్మీ ఎటైనా వెళ్ళిపోతే ఊరికి వెళ్ళినప్పుడు ఏమైనా మమ్మీకి హెల్త్ బాలేనప్పుడు అప్పుడు ఎలా తింటారండి
ఆర్డర్ పెట్టుకుంటం
స్విగ్గీ జొమాటో అవునండి బైట ఫుడ్ తింటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా అండి మీకు
తెలుసండి
మరి తెలిసి కూడా ఎందుకండి వాటికి ప్రిపరెన్స్ ఇస్తున్నారు మీరు
ఎయిటీ పర్సెంటేజెస్ ఇస్తామండి ట్వంటీ పర్సెంటేజ్ అయ్యో
అంటే ఎక్కువ మీరు బయటి ఫుడ్కే ప్రిపేర్ ఇస్తున్నారు కదండి
అవునండి
హెల్త్ ఇష్యూస్ అవుతాయండి. జంక్ ఫుడ్ తినొద్దు. బయట ఫుడ్ తినొద్దు. వాళ్ళు నీట్ గా కడగరు నీట్గా చెయ్యరు. ఆ మన చే తో మనము హ్యాండ్ వాష్ చేసుకొని అప్పుడు కరోనా కరోనా అని ఎలా బాధపడ్డామండి మనము తెలిసి కూడా మీరు ఎలా తింటున్నారు మేడం బయ
అవునండి అవునండి నెక్స్ట్ నుంచి అట్లా చేయమండి
చెయ్యకండి అండి అలవాటు మానుకోండండి మీకే హెల్త్ పాడవుతది మేడమ్
హ్మ్
ఇంకా చెప్పండి మేడం ఇంకా ఇంకా మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టము.
ఏను ఉగాది
ఉగాది ఉగాది ఎందుకంటే ఉగాది ఎందుకు ఇష్టమండి అసలు ఉగాది ఎందుకు జేసుకుంటారు హిందుస్
ఎందుకు జేసుకుంటర అండి
ఆ అంటే
ఇప్పుడు మీ పె ఉ ఇ న్యూ ఇయర్ అంటే ఇక కొత్త సంవత్సరం అన్నట్టు
ఆహ ఓకే ఓకే తెలుగు వాళ్ళ కొత్త కొంచం ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతది ఇంగ్లీష్ వాళ్ళది అవున అవును ఉగాది పచ్చడి ఎలా చేస్తారండి చెప్ పండక్సరి
ఉగాది పచ్చడా ఫస్ టు వేప పువ్వు తీసుకొస్తారు
ఆ
కొంచం కారం కొంచం ఉప్పు చింతపండు ఆ కొంచెం బెల్లము కొంచెం కొబ్బరి
అన్నీ యేస్తారా అండి అందులో మాడికాయెయ్యరా అండి అందులో
కాయ కూడా యేస్తారండి నేను చెప్పే లోపు మీరు చెప్తారు కదా అండి
అంటే అన్ని అందులో యేస్తారంటే మామిడికాయ మర్చిపోయారు అనుకున్నాండు
మర్చిపోలేదండి
అవునా మొన్న ఉగాదికి తాగారా అండి మరి ఉగాది పచ్చడి
ఆ తాగామండి హెల్త్ గూడా మంచిదండి. చాలా
అవునండి అందులో నవర నవరసాలుంటాయి అని అంటారు కదా షె రుచులు తక్కువన్నాయి ఆ పచ్చడి హెల్త్ హెల్త్ కి మంచిదియనే అంతే అంటారు కదా మాకు కోళ్లు కూడా ఇవ్వలేదండి. అసలు
అవునా అండి.
మాకు చేస్త్ కోడం రాదండి మా హిందూ ఫ్రెండ్స్ సైడ్ కూడా ఎవ్వరు లేరండి. ఉన్న ఒక ఫ్రెండు ఉన్న ఒక ఫ్రెండు చెయ్యలేదండి తను అవైలబుల్ ఉండదు తనకి మిషయినం మేము ఉగాది పచ్చడి చాలా పూర్నాలు బొబ్బట్లు అవి కూడా సూపర్ ఉంటాయి. అసలు అన్ని మిస్ అయిన అండి నేను
అవునా అండి.
ఉ సరే మేడం మీ ఇస సమయాన్ని కేటాయించినందుకు. సరేనండి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి.
థాంక్యూ థాంక్యూ.
అ క ఫ క ఫ